మొల్గానే
హలో
అ
ఎప్ప
చెప్పాలి
అవును ఎంవెబ్ సీరీస్ చూస్తున్నారా నువ్వా
నేనేం చూడ్లే
చూడ్లే టీచర్ లసన్ చూస్న్నా
అది ఏ దాంట్లో వస్తుంది నెట్ మిరర్ లోనా
నెటమిర్రర్లో కావదులేగని నేను నీకు ఒక యాప్ది వెబ్ ఇది షేర్ చేస్తాల
హ్మ్ సరే నేను ట్రై చేసాను
ప్లే స్టోర్ లోనే ఇదుంది ఆయాప్ మూవీ అని
అ హలో హలో హలో